రెండే రెండు నిమిషాలు
హలో
హలో నమస్కారమండి
నమస్కారమండి ఏం చేస్తున్నారండి
ఏం చేయలేదండి ఊరికే కూర్చొని ఉన్నామండీ
ఇంకేంటండి విశేషాలు
ఏంటండి అంత సంతోషంగా ఉన్నారు
ఇక్కడ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి గుర్తొచ్చి నవ్వు వచ్చిందండి
ఎవరు గుర్తొచ్చారండి
హు
ఎందుకండి అంత ఎలా నవ్వుతున్నారు
మేము ఊరికే బయటకు కూర్చుంటే మమ్మని చూసి బి బిరుచూపల చూసుకుంటే లోపలికి వెళ్తాంటే తను చూసందుకే నవ్వొచ్చిందండి హ
అలా కనిపించాయి ఏంటండీ
ఏమో అండి ఆ పాప కే తెలియాలి ఉ
రాను
ఇంకేంటండి విశేషాలు ఏం కథ
ఏంటండి? చెప్పాలండి మీరే.
మావేమి లేవండి. మేము ఉందని మీరూ, ఊ చెప్పండి.
ఆ నేను లోపలి కూర్చుంటే, ఒక అమ్మాయి చదువుకుంటా ఉందండి. ఫోన్ మాట్లాడుతాంటె ప్రతిసారి అంతా ఉందండి అనేసి, ఇంగ డైవరండ వచ్చి మరి రా అన్నానండి.
ఇంక ఏం చేస్తామండి తప్పదు గదా? చదివే వాళ్ళని ఏమనేద్ కాదు. ఎందుకంటే, పీజీల్లో ఉంటే అంతేనండి. డిస్ స్టబెన్స్ మనం ఏం చేసేది కాదండి.
అంటే అమ్మాయి చదువుతాందో, లేదంటే ఏమన్నా మూవీ జూస్తాందో, అర్థం గాలేదండి. అది చూద్దాం అనుకుంటే అమ్మాయి ప్రతి సారీ ప్చ్ ప్చ్ అంటా ఉంటే, ఇంగ బయటికొచ్చేస్తానండి.
ఉంటారండి భలే! అట్లా వాళ్ళు ఒప్పిచ్చే వాళ్ళు ప్రతి ఒక పీజీలో అట్లా ఉంటారండి. నేను అంతే అండి. ఇంటరూ నేను గూడా అన్నిసాట్ల ఇంటరు క ఇంటర్ చదివినప్పటి నుంచి నేను అన్నీ హాస్టల్సే అండీ. ఇంటర్లో భారీ బాగుంటుందండీ ఎంజాయ్మెంట్.
అవునండి, ఇంటర్ లైఫ్ అంటే ఇంటర్ది లైఫ్ మళ్ళీ రాదండి. ఒకసారి ఎళ్ళి పోయాక ఇంకేవి రావండి.
అది గుడ నిజమే అండీ, ఏం చేస్తం? బాగుందండి, అప్పట్లో మేం హాస్టల్లో ఉండి, మా స్నేహితురాల మేము ఒక గ్యాంగ్ ఉమెన్ ఫిన్ జేస్తుంటిమి. అసలు ఆదివారం ఒచ్చిందన్ అది ఒక రకమైన ఆనందం అండి. ఎప్పుడెప్పుడు క్లాసులు డుమ్మాలా ఇప్పుడు ఎంతల వాళ్ళు శత్రువులన్నా గానండి. ఇప్పుడూ ఒక హాస్టల్ కి తల్లిదండ్రులు వస్తున్నారు చూడ్డానికంటే, ఖచ్చితంగా చికెన్ దీసుకొని ఒస్తారండి పిల్లలకీ. అది పది తీసుకొని ఒచ్చినప్పుడే తీసినవా? రెండింగ మేము వాళ్ళు మాకు శత్రులు అండి. వాళ్ళ వాళ్ళతో ముందుగానే కొట్లాడింటాము ఇంగ ఆరోజు అదే పని వేడ్ బాగున్నావా? మల్లిస్తామండి మేము.
హు హు
నేను, మా స్నేహితురాలు ఇద్దరం ఉన్నామండి. నాతో పాటి నా క్లోజ్ ఫ్రెండ్. మా మన ఆదివారం చికెన్ అన్నమాసలు మా తల్లిదండ్రులు రెండు వారాలకోసారి వస్తుంట రండి. మా ఒక పాపకీ ఒక ఫ్రెండుకేమొ డైలీ వస్తుండ్రీ. వాళ్ళు తీసుకొని వస్తుంది. ఒక్కోకసారి వాళ్ళక్ గంద్ అయినప్పుడు ఏం చేస్తుంటంటిమి అంటే, ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటరు గదా? ఏం లేదండీ ఆ స్నేహితురాలు వాళ్ళ అమ్మోల్ల దగ్గర బోయేది, బాగున్నారా అంటీ అని అడుగుతామండి. అండీ అంతే అండి వాళ్ళు మన పిల్లలే గదా మనకు దెలిసిన పిల్లల్ని కూచోబెట్టి తినిపిస్తుంట్రండి బిర్యానీ దెస్తే బిర్యానీ, చికెన్ తెస్తే చికెను
ఆ, ఉండండి.
అట్ల తినేసి, కడుపు నిండ వస్తుండిమండి మేమూ.
అ మీకు శబ్దాలు ఇనిపిస్తన్నాయండి? నా దగ్గర నుంచి ఏమన్నా?
లేదు లేండి
అవునా? సరే అండి. ఇక్కడ కొంచెం అంటే శబ్దాలు ఎక్ కువండీ, బండ్లు అలాగ తిరుగుతూ ఉంటాయా?
ఊమ్ లేదు లేండి. నాకేమి ఇబ్బంది ఏమి లేదు లేండి. మీ బా మీ వాయిస్ బాగనే ఇనిపిస్తుంది లేండి.
అవునా? సరేనండి. ఇంకేంటండి?
చెప్పాలండి. అట్లా బాగుంటుందండి అప్పట్లో ఫ్యాన్లిరగొట్టడం మా కాలేజీల్లో అసలు మేము జేసిన గలా కళ ఆటలకి మా ప్రిన్సిపల్ వచ్చాయి అంతయి కాలేజ్ ముందు నాకింత నమస్కారం పెట్టిందండి గలాట జేస్తే ఆ అండి హోలీ కి అసలు అసలు ఎవరిని ఆడుకొని లేదండి హోలీ అట్లీస్ట్ పండుగలకి ఎట్లు పంపిరు ఇండ్లకి అక్కడే అన్నారు అంతా ఎంజాయ్ చేసుకునే కన్నా పిల్లల గదుల్ వదల్లేదు అని చెప్పి రూముల్లో బాత్రూంలో అన్ని కొళాయిలో కొళాయిలు వదిలేసినామండి మా ప్రిన్సిపల్ క తెలిసిందండి మేమే హోలీ అన్నం నేను మా ఫ్రెండ్స్ అంతా లాస్ట్ ఇంకా కేలేజ్ అంతా పది గంటలకు అయిపోతుందండి మాకు స్టడీ అవర్ల పట్లోవ పది గంటల అయినప్పుడు అన్ని ఇంకా నీళ్లు తీసుకొని ఫ్లోర్ ఫ్లోర్ గొబ్బు లేపేసినామండి కాలేజీ మొత్తం అది మా ప్రిన్సిపల్ సీసీ కెమెరాలో చూసి తెలిసి పిలిపించి ఏం అరచలే అండి సర్లు ఆరోజు సండే మా మామ నంబర్ చెప్తా అని చెప్పినానండి నేను అంతా అంతా పట అప్పట్లో త్రికంగా గలాట చేసే వాళ్ళమండి అట్లీ ఇక్కడే
రౌడీయిజం చేసే వాళ్ళ అండి అయితే
ఆ అవునండి అ అట్లా ఉండండి ఇంగ అప్పట్లో మేమే ఇంగా మీరు హోలీ లేదు అందుకే మేమే ఆడుకున్నామని చెప్పినందుకు అప్పుటికప్పుడు సాయంత్రానికి హోలీ పెట్టిచ్చినాడండి కాలేజ్ కాలేజ్ అం చూడండి మా మేము తిట్టించుకున్న కూడా కాలేజ్ మొత్తం బాగుపడన్న ఎవరు థాంక్స్ చెప్పారండి మాకి మీరు హా ఆ చెప్పండి వినిపిస్తుంది
మీ వాయిస్ వినిపియ్యడం లేదండి బ్రోకెన్ అండి
హా ఇప్పుడు వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి
అ ఆ అట్లా బాగా ఎంజాయ్ చేసే వాళ్ళమండి ఒకరు కూడా థాంక్స్ చెప్పలేదండి అంత కష్టపడి మేమ అందరికి హోలీలు ఆడిపిచ్చిన
అవునా అండి
ఆ అవునండి బాగుంటుండండి అప్పట్లో బాగుంటుండండి అప్పట్లో
స్నేహినా న్ అనుకుంటున్నానండి
ఆ వినిపిస్తుందండి నాకేమి
వినిపిస్తుందా అండి వాయిస్
ఆ వినిపిస్తుందండి హలో ఇప్పుడు వినపడ్డం లేదు
ఆ వెంచి
ఆ వినిపిస్తుందండి
ఏంటో అండి కొంచెం అంటే సిగ్నల్స్ వచ్చే దగ్గరికి వెళ్దాం అనుకున్నానండి కానీ సిగ్నల్స్ వచ్చే దగ్గరే రావడం లేదండి
అయ్యయ్యో అవునా అండి కష్టమండి అట్లాంటే ఈ మధ్యకాలంలో కొన్ని చోట్ల వస్తున్నాయి కొన్ని చోట్ల రావట్లేదండి
అదే కదండీ
జియోలు జియో చాలా రేటు పెంచేశారండి ఇంత ముందు క
అవునండి ఎందుకండి మళ్ళీ నవుతున్నారు.
సేమ్ ఇంతక జరిగిన సంఘటన మళ్ళా జరిగిందండి అందుకే నవొచ్చింది.
లో అవునండే
అవునండి.
మా స్నేహితురాల్ ఏడా ఏదో పైన ఒకటి. కింద ఒకటి మెడలో ఒకటి ఏసిందండి.
ఏంటండి
పైన ఒకటి కింద ఒకటి మెడలో ఒకటి ఏసిందండి నా స్నేహితురాలు ఇక్కడ
అవునండి ఏ అవునా అండి, మా కాడిట్ల బుడిబుక్కల వాళ్ళు ఉంటారండి.
సరిగ్గా రావడం లేదన్
మా దగ్గర గూడా గుడుబుక్ల వాళ్ళు ఉన్నారండి.
అవునా అండి, మళ్ళిక్కడికో వెళ్తాన్ మళ్ళిష్ పోయిందండి.
అయ్యాయో మీరు నవ్వియకండి.
ఉహ్ సరేనండి. అప్పుడప్పుడు నవ్వుతా ఉండాలండి ఆరోగ్యానికి కొంచెం మంచిదండి.
అవునండి అప్పుడప్పుడు నవ్వుకుంటు ఉండాలి. తెలిసిన వాళ్ళ దగ్గరే కదండి మనం సానా అనుక్ హువగా మంచిగా కలిసిపోయి ఉంటాం, వేరే వాళ్ళతో మనం ఎందుకు ఉంటామండి చెప్పండి.
అవులేండి నాకెప్పుడు పైకి ఏళ్ళి ఉన్నప్పుడల్లా ఫోన్ కింద పడద్ దమానే ఉంటుందండి.
అ మీకంతా ఫోన్పించి పడిగిందండి. మన్న ఏం జరిగిందంటే అండి మేము ఉన్నామా, మేము ఉండే దగ్గర మేము అందరం కలస్ కొన్ ఒకే చోట తింటామండి మా అంటే మేము పజీ లో ఉండే తప్ ఇప్పుడండి అప్పుడు మేము తినేసి ప్లేట్లు కిందే పెడుతుంటామండి, అట్లా వేరే వాళ్ళు వాళ్ళ తట్టలు అక్కడ పెట్టారండి మేమేం చేసాము. మాదేనేమో అటంటే మాది ఇంకొక స్నేహితలు వేరే ఫీల్డ్ లో ఉంన్ కదండి ఆమె తట్టనే ఏమో అనుకొని వాళ్ళ తట్ట తీసుకొని వచ్చేసినామండి పైకి మరిచిపోయి సార్ నేనేం పట్టించుకోలేదండి వాళ్ళు వచ్చి తింటున్నారు కూర్చొని వాళ్ళు తినేటప్పుడు వాళ్ళకి వాళ్ళ ప్లేట్ గుర్త్ వాళ్ళ తట్ట గుర్తొచ్చిందండి తనప్ పర్లేదని అప్పుడున్నా మేము ఆడి కిందే కూర్చుని తింటున్నామండి. ఓయ్యో నాకి నీ నాకి మా ఇద్దరు స్నేహితురాలకి అయ్యో ఇదేదో తట్ట తీసుకున్నాం మేము మా దగ్గరే ఉన్నటుండి త టాని గుర్తొచ్చిందండి అది ఇంకా మా మా దగ్గరే ఇప్పడకి మా దగ్గరే ఉందండి అది ఇంగాన్ కింద వాళ్ళకించి రాలేదు మేము వాళ్ళేమో వాళ్ళ తట్టమ ఏందని మా ముందే వాళ్ళని తిడుతున్నారు.
ఆహ్ ఓ
తంటేది మా వేరే స్నేహితురాలని తెచ్చామండి కానీ అది వాళ్ళదో కాదో అని ఇంకా ఇప్పుడు కూడా డౌట్ అండి.
అవునా అండి.
అవునండి కానీ ఏం చేస్తాం ఇంకా తట్టని వాళ్ళకు మాత్రం వాళ్ళ తట్ట వాళ్ళకిలేదండి.
మా స్నేహితురాలు పైన ఒకటి కింద ఒకటి మిడి ల్లులో ఒకటి వేసిందండి అది ఏ అంటే ఎలా ఎవరైనా వేస్తారో లేదంటే తను ఒకటిష్ట అనిపిస్తదండి
తైల్ అండి అవన్ని
అదే కదండి అసలు ఎంతలా ఏస్తుందంటే దానిని చూడాలండి మీరు ఒకసారి
వద్దులేండి అంత అదృష్టం ఎక్కడుంది మాకి
అదే కదాండి ఎప్పుడైన్నా పెడతా లేండి తన ఫోటోను తన ఫోటోను పెడితాను ఒకసారి దర్శించుకోండి
ఆ పెట్టండి చూస్తాం తనని అంతందంగా ఉంటుందా అండి తను
ఆ చనా బాగుంటాదండి
ఇంగ అంత అందంగా ఉన్నప్పుడు రకరక లు స్టైల్ మెయింటైన్ చేయడం తప్పు కాదండి ఆ మాత్రం స్టైల్ ఉంటే కాని కష్టమండి ఇప్పుడు కాలంలో
కొప్పు ఒక సారి కడతానుదండి ఇప్పుడు మ కొప్పు పెడుతందండి ఇప్పుడు అవునండి ఉప్పిందండి ఇప్పుడే ఆ చుట్టుతోందండి
ఉన్నానులేండి వాళ్ళని చూసుకుంట మీరు ఏమింటారులే గాని ఉ లెండి ఇంక మాకు పని ఉంది ఇంట్లో పని చేసుకునేది ఉంది ఆ బాయండి